వినిపిస్తుందమ్మా
ఆ వినిపిస్తుంది ఇంకా
బాణావ తిన్నావా
ఆ ఇంకా తిన్నాలేదు కా మీర్ తిన్నారా మ్ ఏం ఫుడ్, ఏం ఫుడ్ చేసినారు ఈ రోజు?
నేనా రొట్టె చేసి పప్పు చేసిన ఉమ్ నువ్వు
నువ్వేం జేసినవు?
అన్నము సాంబార్ జేస్నాక్క హలో ఇనిపిస్
అవునా ఆ వినిపిస్తుంది ఆ వినిపిస్తుంది మ్మా
ఆ అక్కా
సాంబార్ లోకి ఏం జేసినవ్?
ఆ సాంబార్ అన్న క్యాజువల్ గా అన్నమేక్క ఆ సాంబార్కి అన్నము, రసము
ఆ
ఆ అక్క మీరు చికెన్ ఎలా చేస్తారక్క? అంటే ఆ టాయ్ అంటే టైప్స్ ఉంటాయి గదా ఇప్పుడు పకోడా గానీ నెక్స్ట్ గ్రేవీ అట్లా
అవునా కర్రీ కైతే ఈనా అ
ఆ
ఫస్ట్ చికెన్ కడిగేసుకొని స్టౌ మీద బాండలి పెట్టేసి దాన్ ముక్ దాంట్లో ఒక టూ టేబు ఫుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసేసి ఆ కడిగి పెట్ న చికెన్ మొత్తం ఏస్తాను. ఏసి కొంచెం సాల్ట్ పసుపు వేస్ బాగా వేయిస్తాను అది పచ్చి పచ్చిగా లే కుండా కొంచెం బాగా రోస్ట్ అయ్యేలాగా
ఆ అవునులేండి
మ్మ్ అలా వేగించేసింది తర్వాత మసాలా అడిచ్చేసుకుంటా అల్లం, వెల్లుల్లి పేస్టు కొబ్బరి పొడి ఇంకా ఎండుమిర్చి ఉంటే అయినా పొడి ఆడించుకుంటా లేదంటే కారం పొడి వేస్తాను
ఆ
అల్లం తర్వాత అలా ఆది కొంచెం బా వేగిన తర్వాత చికెను అల్లం, వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి కొసేపు మగ్గనిస్తాను
ఆ అవునులేండి ఆ
మ్మ్ మ ఆనియను, కొబ్బరి ఇవన్నీ పొడి చేసుకుంటాం కదా అంతా బాగా మిక్సీ చేసి బాగా నీట్గా కొంచెం జ్యూసీ జ్యూసీగా ఉన్నట్లా అదంతా వేసేస్తాను వేసి బాగా మగ్గనిచ్చేస్ త లాస్ట్ కొంచం కరివేపాకు
మ్మ్
పచ్చిమిర్చి చీలికల్గా చేసి
ఆఆ అవులే
నువ్ ఎట్ల చేస్తావ్
నేనాక నేను మామూలుగా అదే చికెన్ సేమ్ సేమ్ ప్రాసెసే అయితే కొం చెము అంటే మసాలా కొంచం యాడ్ చేస్తా గరం మసాలా
అవున్లే
అలా అదే ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా లైట్ లైట్ గా మీరే చెప్పిన ఆ ఆస్టీస్గా అదే కొంచమే వ్యాడ్ జస్ త్సా కొత్తిమీర కొంచెం యాడ్ చేస్ త్త
ఆ ఆ
ఉమ్ అంటే గ్రేవి లాగా చేసుకుంట్ మాట అంటే ఫ్రై అట్లా ఎప్పుడన్నా చేసుకుంటారు గదా
అవునా
ఉమ్
ఇంక పకోడికైతె ఇనా
ఉమ్
పకోడికైత్ తేనా మనం అల్లమేల్లులి పేస్టు, కొంచెం పెరుగు
ఆఆ
మసాలా ఉంటది గదా పకోడికి మసాలా సపరేట్ వస్తది, కబాబ్ పౌడర్
అ అవునావ్ ఆ అవునుక్క
కొంచెం కరివేపాకు ఆ పచ్చిమిర్చి చీలిక్ హలో ఇవన్నీ వేసేసి కొంచెం సాల్ట్, కారం పొడి తగినంత. ఇవన్నీ వేసి బాకలిప్ ప్పి మ్యారినేట్ జేసుకుంటాను.
ఆ అదే కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలె గదా?
ఉమ్ ఫ్రిడ్జ్ లో పెట్ కోవచ్చు
ఆ ఆ
ఫనవర్ అట్లా తర్వాతా ఆ కొంచం ఆయిల్ ఏసు కొని ఇంగ ఆయిల్లో ఫ్రై చేసుకునేది
ఆ అదే కొంచెం డీప్ ఫ్రై లాగా చేస్తా తీకుంటాం లేండి ఆయిల్ బేస్
మ డీప్ ఫ్రై అంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది డీప్ ఫ్రై లాగా కాదు
ఆ అ ఫ్రై ఫ్రైలాగా ఆ
మనం కర్రీస్ కి ఎంత ఆయిల్ వేసుకుంటామో అట్లా కొంచెం ఆయిల్ వేసుకొని
ఆ అదే అది బాగా కు కుక్ అయ్యేలాగా బాగా ఫ్రై అయ్యేలాగా చేసుకుంటారు లో ఫ్లేమ్ లో కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి కదా ఆహ
నువ్వు ఫ్రిష్ ఫ్రై ఎలా చేస్తావు సువర్ణ
నేను అక్క ఫిష్ ఫ్రై వచ్చేసి ఫిష్ ఉంది కదా ఫిష్ ను మామూలుగా ఒక్కలంతా క్లీన్ చేసుకోవాల్నా క్లీన్ చేసే అప్పుడు వచ్చేసి కొంచెం పసుపు ప్చ్ ఉప్పు వేసి వాటర్ లో ఒక టూ త టూ త్రీ టైమ్స్ లో బాగా క్లీన్ చేసుకోవాలిన్నా వాటర్తో అది నీచు వాసన లేక్ కుండా పోతాదా తర్వాత వచ్చేసి మనం మసాలాకు వ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళా సాల్ట్ ఉంటది కదా సాల్ట్ మేమూ వచ్చేసి సపరేట్ గా సాంబార్ సాంబార్ మసాలా పొడి మేము రెడీ చేసుకుంటామా అది వేస్తాం మేము ప్చ్ ఆ పక్కన ఫిష్ ఫిష్ మసాలా అవన్నీ ఏం వేయము సాంబార్ మసాలా వేసి నిమ్మకాయ పసుపు ఇవి వేసి బాగా మిక్స్ చేసుకొని చేపలకు బాగా పట్టించి కాసేపట్లనే మ్యారినేట్ చేసుకొని కాసేపు పెట్టాల మనం వీలుంటే పెట్టుకోవచ్చు టైం ఎక్కువ టైమ్ లో పెట్టుకోవచ్చు లేదు ఇప్పుడే వేసుకోవాలంటే అప్పటికప్పుటికైనా కానీ చేసుకొని ప్చ్ మనం టూ టైమ్స్ వేరు ప్చ్ మామూలుగా డీప్ ఫ్రై అయింది కదా ఆయిల్ ఎక్కువ పోసుకొని అట్లనే చేసుకోవచ్చు లేకపోతే నార్మల్ గా ప్యాన్ ఉంది కదా ఆ ప్యాన్ మీద ఆయిల్ కొంచెం ఎక్కువనే పోసి దాని మీద ఫిషెస్ పెట్టి ఇంకా మనం చూసుకుంటా ఉండాల లో ఫ్లేమ్ లో
ఉనులే అప్పుడప్పుడు కొంచెం ఆయిల్ అంత ఆ చాపలకి బాగా పట్టు ట్టే లాగా
ఆ చూసుకుంట ఆ ఆ అంతే అంతే అక్క అట్లనే చేసేది అ పక్కనే ఏం మసాలా ఏమి వాడము అదే అదే టేస్ట్ బాగుంటది ఆ మసాలానే
అవునులే ఆయిల్ ఎక్కువ వేసి వేసే దానికంటే ఆయిల్ తక్కువ వేసి చేసి
అవునవున అవును ఆయన ఎక్కువ వేస్తే కొంచెము ఆ ఆయిల్ ఆయిల్ గా ఉంటాదా చేయి పట్టుకొని తినే ఆప్పుడుందుకు ఆయిల్ ఆయిల్ గా ఉంటది అంత బాగుండదు మసాలా అంతా వెళ్లిపోతాది ఆయిల్కే
అవునవును టేస్టెల్లిపోతది
ఊ మనం పెన్నం మీద చేస్కుకున్నామనుకో ఆయిల్ బేసి లైటగా దానికి ఎం అత్తుకుపోకుండా పెన్నానికి లైట గా చల్లుకుంటం మనం తిరగతిబుక్ లేవ జేస్కున్నామనుకో ఇప్పుడు టేస్ట్ అట్నే ఉంటది మసాలా గూడా ఎక్కడికి బోదు అట్లనే ఉంటాది
అవునవును తినేడప్పుడు గూడా బాగ్ క్రిస్పీగా బావుంటది
ఆ మీరు క మీరు ఇప్పుడు వంటలు చేస్తారు కదా అంటే మీకంటూ ఈ వంట బాగుంటాది ఇది ఇది నేన్చేస్తేనే బాగుంటనేది ఏమన్నా ఉందా మీ
అవునా నేను బిర్యానీ బా జేస్తా
బిర్యానీనా
ఊం ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ
అవునాక్క అదీస్ సింపుల్గా ఎట్ల జేస్తారక్క ఇప్పుడు చికెన్ బిర్యానుంది గదా దమ్ పెట్టకోకుండా చేస్తారు గద దా చికెన్ బిర్యానీ
ఊం ఊం అట్లా ఉం దమ్ పెట్టుకోకుండా కూడా బానే ఉంటది
ఊ అయితె నాక రాదుక్కో బిర్యానీ
ఓ అంటే ఒక గ్లాస బాస్మతి రైస్ తీస్కునీ
మ్మ్
ఒకా నవరట్లా నానబెట్టేస్కోవాలి బాస్మతి రైస
ఆ అవున్లెండి ఆ
చికెన్ బా క్లీన్ జేస్కొని మనం కర్రీకి ఎట్ల యేస్కుంటామో అట్ల మసాలాలన్ని వేసేసి
ఉమ్మ్ ఉమ్మ్
కాక్పోతే బిర్యానీ మసాలలుం ది గదా
ఆ అవున్లే
స్టార అనేసి ఓ ఆ అవి యాలకలు చెక్క లవంగా బిర్యానీ ఆకు జాపత్రి ఇవి ఇలాంటి ఇవన్నీ మసాలాలన్నీ అందులోనే వేసి బామారినేట్ చేసుకోవాలి చికెన్ని ఓ ఒక హాఫనవర్ పెరుగు అల్లంవెల్లులి పేస్టు ఈ మసాలాలన్నీ యాడ్ చేసి పసుపు సాల్ట్ అన్నీ బాగా మ్యారినేట్ చేసుకుని ఆఫ్ అవరు ఆ తర్వాత బామ్ అన్నంమొండే గిన్నె పెట్టుకోవాలి బిర్యానీకి
అ అడుగంటకుండగదా
ఆడుగంటుకోకుండా ఉండడానికి వెడల్పుగా కూడా ఉండాలి గిన్నె ఉమ్ అలాంటి గిన్నె పెట్టుకొని
ఉమ్
ఉమ్ దాని మీద కొంచెం ఆయిల్ వేసేసి
ఉమ్
దాన్ ఆ ఆ బాండీ ఆ గిన్నెలో కొంచెం ఆయిలు ఏసేసి ఈ చికెన్ వేసేసేది వేసి బాగా ఆ ఉడకనిచ్చి ఎయ్యాలి
ఆ తర్వాత అక్కా
కాఫీ పదహైదు నిమిషాలు అట్లా ఉడకనిచ్చేసి బాగా ఉమ్ ఇంకా చికెన్ కుక్ అయితుంది బాగా కొంచెం సాఫ్ట్గా అయితుంది అన్నప్పుడు ఓ మనము నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ ఆ వాటిని హాఫుబాయిలు అయ్యేలాగా పక్కన కుక్ చేసుకోవాలి రైస్ ని
క్కు పోసుకొని ఆ సగం సగముడికె లాగా చూసుకోవాలి
మ్మ్ చూసుకోవాలి చూసుకుని అన్ని వాటర్ అన్ని ఉంచ చేసుకొని ఆ రైస్ ఉంటది కదా ఒక ఆ సెవెంటీ పర్సెంట్ అట్లా కుక్ అయ ఉంటుంది రైస్
ఆ
ఉ ఆ రైస్ ని ఈ చె కెన్ మీద కొంచెం కొంచెంగా వేసుకుంట వేసుకుంటా ఆ లాస్ట్ లో ఫ్రైడ్ ఆనియన్స్ ఆనియన్స్ ని ముందే కట్ చేసుకొని ఫ్రైడ్ ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఆ ఫ్రైడాని సు కొత్తిమీర పుదీనా ఆ ఇంకా మళ్ళీ లాస్ట్ ఇట్లా వచ్చేసి కొంచెం నెయ్యి ఆ ఫుడ్ కలరు యాడ్ చేససి మూత పెట్టేసేది సాఫ్రాను వేసి కొంచెం పాలలు కొంచెం కలర్ వచ్చేంత వరకు చేసి కూడా లాస్ట్ లో వేసుకోవచ్చు
ఆ
అట్లేసి పైన మూత పెట్టేసి లాస్ట్ లో మొత్తం దాని పైన ఏదైనా కొంచెం బరువు పెట్టాలి
ఆ
మనం దమ్ చేయం కదా అర్ధం చేయాలంటే అది కొంచెం ప్రాసెస్ అవుతుది కావటి ఆవిరి భయటిక్ పోకుండా బా పర్ఫెక్ట్ ఎక్టుగా కుక్ అవ్వాలంటే ఆమూత మీద కొంచెం ఏదైనా బరువు పెట్నామ అంటేనా
అఆ
అది మా పర్ఫెక్ట్ గ కుక్ అయితుంది
ఉ అది నేను చానట్ టైమ్స్ మొబైల్దకు చూసిననా అయిన అని నేను ట్రై చేయలే ఒకస చారి కూడ అది యో అంతగా దాన్ని ఇదె చెయ్యాలా అది మళ్ళి మాడిపోతదేమో అనే దాంతో నేను ట్రై చేయలే ఒకసారి కూడ
ఓన్లీ ఈజీ చనా ఈజీ ఈసారి ట్రై చెయ్ ఒకసారి
ఆ అది మీరు చెప్పినారు కదా ప్రాసెస్స్ ఓసారి చూస్తా నేను కూడా
ఓకేమా ఉంటా
ఆ సరే అక్క